లీబాన్
బోన్నానండి
ఏం చేస్తున్నారండి ఆ బాగున్నా
ఏముందండి టెంపుల్ కి వెళ్దామని చూస్తున్నాను
ఆ టింపుల్గా అండి బాగుంటది బాగుంట కదండి మంచిగా శారీ కట్టుకొని చేస్తారు కదా
ఆ మన సంంప్రదాయం దుస్తులోనే వెళ్ళాలండి టెంపుల్కి వెళ్ళాలంటే
ఆ అవునవునండి మంచిగా
ఎట్లా పడితే అట్లాగా
అవునవునండి కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్స్ అట్లవి తెలియట్లే కాదండి
అవునండి ఆ
ఆ జీన్స్ మీద వెళ్ళటము తర్వాత ఆ వెళ్ళినా గానీ కొంచెం శారీస్ కూడా క కరెక్ట్ గ ఉండకపోవటం కొంచెం వాళ్ళు ఇప్పుడు మైంటైన్ చేస్తున్నారు అప్పుడు ఎంత బా ఇప్పుడు మంచిగా వెళ్ళేవాళ్ళు టెంపుల్స్ అంటే ఎంత మంచిగా వెళ్ళే వాళ్ళ మనం అంతా చేంజెపోతోంది ఇక్కడ ఆ మంచిగా మంచిగా రాతలు ఇలాంటివి బాగా జరుగుతాయి కదండి అక్కడ
అవునండి
ఆ
ఇప్పుడు ఏ టెంపుల్కీ వెళ్ళినా ఎవరు ఎన్నా ఒక సంప్రదాయ దుస్తులో వెళ్ళాలండి ఎందుకంటే ఇప్పుడు ఎట్లా వెళ్తున్నారంటే అందరు ఇప్పుడు ఎట్లాగా పిచ్చి పిచ్చి డ్రెస్సు లో వెళ్తున్నారు అదేమో టెంపుల్స్ వాళ్ళ అల్లో చేయట్లేదు
ఆ కాస్ట్ మెయింటైన్ చేస్తున్నారు కదా చాలా మంది ఆ వెస్ట్రన్ కల్చర్ గదా అందరిది
ఇవాళ అందరూ కొంతమంది ఏంటంటే షార్ట్లే వేస్కొని మరీ వెళ్ళిపోతున్నారండి టెం
ఓమ్మ మరేట్లా అది కరెక్ట్ కాదులేండి ఎవడికైనా అట్లేళ్ళొద్దు ఏదైనా రెస్పెక్ట్ఫుల్గుండాలి ఉ ఆ ఇప్పుడ అప్పుడు మన మ-మన సైడ్ అప్పుడు ఉండే వాళ్ళ ఎంత మంచిగా ఉండేవాళ్ళ మా మమ్మీ వాళ్ళ సైడ్ అప్పుడైనా
అంతే కదండి ఆ డీసెంట్గా ఉండాలి ఇప్పుడు ఏంటంటే ఆడలేదు మగలేదు ఇష్టమచ్చినట్టు డ్రెస్సులు వేస్కొని అసలు మన సంప్రదా ఉదయానన్ని మొత్తము చెడగొడుతున్నారు అసలు
అవునండి అవును అవును ఇది ఇప్పుడు ఈ జీన్స్ తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళు ఇలాంటి వచ్చిన కా నుంచి ఇంకా ఇంకా చేంజ్ పోతునయి
అవును
ఇప్పుడు ఎంత గుడికేళ్ళాలంటే అసలు వాళ్ళు వాళ్ళు చూస్తనే అనిపించేదమ్మా వీళ్ళు టెంపుల్కేళ్ళారు అంత ఫీలింగ్ వస్తది చాలా మందికి ఇప్పుడు అది రావట్లేదు గుడికేళ్ళామంటే ఆహ్ ఇప్పుడు కనీసం బొట్టు కూడా పెట్టుకోడానికి కూడా ఇష్టపడట్లేదు ఎవ్వరు
అవునవును కరక్టు
ఆహ్ పువ్లు కూడా అసలు అప్పుడతే ఎంత ఒక అమ్మాయి గుడికెళ్ళిందంటే పైన అక్షంతులు తల హెద్బాత్ చేస్తది తల సనం చేస్తది కాళ్ళకి పసుపు రాస్తది మంచిగా ఎంత తను చూస్తే మనమే ఫీలైతా అవి ఎంత కాక ఒక మంచి అనిపిస్తుంది కానీ ఇప్పుడు అట్లేం లేదు గు టెంపుల్ కేళ్ళొచ్చినా అన్నా కూడా నమ్మట్లు ఇప్పుడు గుడి ప్రతి బర్త్డే అప్పుడు వెళ్ళేది అందరం మంచిగా పూజ చేపి ఇప్పుడు అట్ల ఏమి లేవు మొత్తం చేంజ్య ఉన్నాయి ఆహ్ ఎవరికి అంత ఇష్టపడట్లేదు ఎవరు ల టెంపుల్స్ కేళ్ళటము తర్వాత ఇవన్నీ ఎవరు ఫాలో అవ్వట్లే
అరుణాచలం వెళ్ళొచ్చాము అక్కడ అందరికి వేరే దేశం ఫారినర్స్ అండి అక్కడ అందరూ
ఆహ్
ఆహ్ ఫారినర్స్ నిజంగా ఫారినర్స్ లా లేరు మన తెలుగు సంప్రద దాయకులాగా ఉన్నారు ఎందుకంటే ఆడవాళ్ళు చక్కగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని గాజులేస్కొని కాళ్ళకి పసుపు రాస్కొని పారాన్ని పెట్టుకొని ఎంత సంప్రదాయంగా ఉన్న రండండి ఫారినర్స్ మన ఇండియన్స్ ఉండలేకపోతున్నారు ఇవాళ
అవ్న అవ్ను అవ్నండి ఇది నిజం అదే అంటున్నారు కదా ఇప్పుడు ఫారినర్లో ఏమో మన ఇండియన్ మన ఇండియన్ ట్రెడిషన్ బాగా ఇష్టపడుతున్నారు మనమేమో అట్లేళ్తనం ఇట్లా ఆపోజిట్ ఆపోజిట్ ఎక్స్పోజ్ చేస్కుంట అట్లా వెళ్తానని తప్ప ఎవరు ఇట్లా ట్రెడిషన్ల్ ఎవరు ఫాలో అవ్వట్లేదండి ఏది ఫాలో అవ్వట్లేదు ఆహ్ అప్పుడు మనం అసలు మనా మన ఇండియన్ కల్చరే ఫాలో అవ్వట్లేదు ఎవరు అప్పుడు మ్యారేజ్ అంటే ఎట్లాలుండేవండి ఒకటి హల్దీ ఫంక్షన్స్ అనే కానీ తర్వాత ఒక డ్రస్ సెన్స్ అనే గాని డిసెట్డిగ్ని
ఒక పెళ్లికి వెళ్ళాలంటే నిజంగా పట్టుశారి అలా కట్టు కొని వెళ్ళేవారు ఇవాళ జీన్స్ లేసుకొని వెళ్ళిపోతున్నారు పెళ్ళిళ్ళకి కూడా సాంప్రదాయంగా చీర్ హాఫ్ శారీస్ కూడా కట్టట్లేదండి కనీసం అది ఎంత బాగుంటుంది చెప్
అవునవును అవును హాఫ్ సారిస్ అం
పంజాబీ వేసుకోవచ్చు పోనీ నిండుగా మంచిగా అవి కూడా కాదు జీన్సు అదేంటో ఫోర్ త్రీ ఫోర్త్ ప్యాం ట్లు జీన్స్లు ఎసుకొని వస్తున్నారు పెళ్ళిళ్ళకి కూడా నిజం మన సాంప్రదాయాన్ని నిజంగా ఇంది ఎట్లా చేయాలంటే అట్లా చేస్తున్నారు జనం
అవునవునండి ఇది నిజం అసలు ఎవరేక్కువ ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు అప్పట్లో ఏ అసలు ఎంత మ్యారేజ్ అంటే ఎంత లుక్ ఉండేది ఇప్పుడు అంతా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లని ఇలాంటి ఇవన్ మొత్తం చేంజ్ అవుతున్నయ్ తప్ప అప్పట్లో కాలంలో జరిగినంత ట్రెడిషనల్ గా ఏది జరగ
అవునవునండి
ఒకప్పుడు ఎంత బాగా ఉండేవి అసలు అప్పట్లో ఇలాంటి డౌరీ సిస్టమ్ ఇలాంటి ఏమి లెవ్వు ఇప్పుడు ఎక్కువవుతన్నయ్ ఇవన్నీ అప్పట్లో ఎంత ప్రతీదీ అప్పట్లో చాలా ఉండేది ఇప్పుడు మొత్తం మనం అన్ని చేంజేపిస్తానం అన్నీ
అసలు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు నిజంగా ఎలా తయారవుతున్నారో చూడండి మన హిందూ సంప్రదాయాన్ని వదిలేసి పిచ్చి పిచ్చిగా తయారవుతున్నారు
అవునవునండి అవును
ఇక్కడికి వచ్చినోళ్ళు రెడీ అవుతున్నారు చక్కగా చి హాఫ్ శారీస్ కట్టుకొని చీరలు కట్టుకొని గాజులేసుకొని నిండుగా ఎంత చక్కగా తయారవుతున్నారు
అవునండి వాళ్ళే బాగుంటున్నారు మనోళ్లకన్నా
అవును
వాళ్ళే బాగుంటున్నారు వాళ్ళే ఎంత లుక్ వస్తున్నారు మంచిగా వాళ్ళు అదే పువ్వులు పెట్టటము ఇప్పుడు ఇప్పుడు ఎవ్వరు పెడుతున్నరండి అసల అసలు ఒక్క తలలోైనా చూస్తున్నా మనం కనీసం ఒకప్పుడు ఎన్ ఉండే వాలు ఒక ఫ్లవర్ కూడా పెట్టట్లేదు ఇప్పుడు ఒక్క ఫ్లవర్ ఇష్టపడట్లేదు ఎవర్ ఎందుకు అవన్ని ఆ అమ్మా అవి మేము పెట్టుకోవటం ఏంటి పల్లెటూరో లాగా అట్లా మాటలు తప్ప చేంజ్ అవ్వట్లేదు ఇగ అవి ఎవ్వరు ఇటి మీదాసలు
ళ్ చూస్తే వాళ్ళకె తెలుస్తుందండి ఇట్లా జీన్స్లు వేసుకునే వాళ్ళకి వాళ్ళు ఎలా తరయారవుతున్నారో వాళ్ళకే అర్థమవుతుంది అప్పుడు వాళ్ళు చూడండి ఎంత చక్కగా చీర కట్టుకొని అసలు వాళ్ళ పద్ద్ద అయితే మనకి రావాలన్నా రాదు అసలు
అసలు ఎంత మంచి ఉంటరండి అటు సైడ్ ఏదైనా ఏ ఫెస్టివల్ చిన్నదైనా గాని మంచిగా ఆఫ్సారీయో క్రాప్ టాపో నిండుగా చేసుకునే వాళ్ళందరు మంచిగా ఎంత ఈజీగా ఇప్పుడు ఇప్పుడు ఏం లేవ్వు అసలు
ఇప్పుడు ఈ సిటీలో ఉన్నారు పిల్లలు అబ్ అబబా ఎలా తయారవుతున్నారంటే అలా తయారవుతున్నారండి అసలు ఆ జీన్స్లు ఏం టి ఆ టీషర్ట్లు పైకి వెళ్ళిపోయి లు ఒళ్ళు కనిపిస్తూ ఎంత చండాలంగా ఉంటున్నారో ని
వాళ్ళకి అవి తెలుసండి విట్లయితయని కని అవి వేసుకో కుంటారు ఐనా అవ్వే యేస్ ఉంటారు అందుకీ మొత్తం మొత్తం చేంజైన పీజం గూడంతె
ఔనూ
ఇప్పుడు మన్లం ఇప్పుడతే గదండి ఇప్పుడు మనమెక్కడికైనెళ్ళొస్తున్నమంటె మన డ్రస్ చెప్తరు ఇలా యెళ్ళారు వీళ్ళని అ డ్రస్సే కరెక్ట్ లేనప్ ప్పుడు మనమెట్లుండి ఏం ఏంత యూజండి చెప్పండి ఆ అసలు ఎంతొ ఆ ఇప్ కాలేజెస్లొ గూడంతే అండి ఇప్పుడూ అప్పుడు కాలేజెస్ స్సంటె అప్పుడెలా ఉండేవాళ్ళండి ఇప్పు కా టాప్సేస్కునే వాళ్ళు ఫ్రాగ్ తర్వాతేమన్న మంచిగ డీసెంట్గుండ లెగ్గింగ్ ఇప్పుడు ఇదిస్లు జీన్స్ గూడ కరెక్ట్ యేస్ కోవట్లేదు యేస్కునె డ్రస్ గూడ కరెక్టుగుండట్లేదు ఆ ఔనండి స్లీ లీవ్లెస్లేస్కుంటూ అవన్ని ఇవ్వేస్కుంట అవ్వేస్కుంటు స్
మనా ఏంటంటె మన బాడీన్ మనమే ఎక్స్పోజ్ చేస్కుంటున్నామ్
అంతే అండి ఆ అందికే ఇవ్వన్ని అ
వేస్కోని ఉంటమూ దారి వేరూ మన బాడీని మనం ఎక్స్పోజ్ చేస్కోటం దారి వేరస్స మనమే చండాలంగా తయారౌతుంటే మనము తోటి వాళ్ళకి మనమేం చెప్పగలుగుతామండింక
నండీ అసలు మన పిల్లలు మన ఎంత మనం చూస్తె మనం చ్ ఎంత మనం మనం డిది డీసెంట్గిట్లేపిద్దాం అన్న గాని బై ట వాళ్ళు వీళ్ళు చేంజైతన్నారు ఎందుకలాంటి యేస్కున్నవ్ ఇలాంటి మనకి కలుచ్ తె మంచిన్ గావు మనము కూడిట్ల చూపించుకోవాలన్ చెప్పి వీళ్ళకి నేర్పిస్తున్నారు అలా అంటి వాళ్ళు గూడున్నారు బైట
ఒకప్పుడు మనం చెప్పే స్టేజ్ లో ఉండేవాళ్ళం ఉమ్ ఇప్పుడు వాళ్ చెప్తె మనం వినే స్
వన్నెశ్రీలు అదె ఔనవ్ను అట్ల జేస్తున్నార్ బైట గూడ పిల్లొల్లు ఆ ఇ ఫ్రెండ్సని అదనిదని వాళ్ళ్ గూడ చేంజైతూనె ఉన్నారు చేంజేపిస్తున్నారు ఊమ్ ఎట్లుండె ఒకప్పుడిలాంటివి ఏమన్న బ్యూటీషనలాంటివి ఏమన్నున్నా పస్పు ఇవ్వేదొ గంగిద ఉంటే అంట ఇవ్వీటితోనే ట్రెడిషనల్గుండేవాళ్ళు ఇప్పుడేమో ఇట్ల ట్ల జేస్తన్నారు
ఔన్ అసల్ మరీ టూ మచ్చైపోయ్ందండసలు పిచ్చి పిచ్చిగా తయారౌతున్నారు అసలూ ఆమ్ మా హెయ్రొదిలేసి ఒకా బొట్టు పెట్టుకోకుండా గాజులేస్ కోకుండా అసల్ ఎట్లంటె పిచ్చ్ పిచ్చిగా తయారౌత్
అసల్ మ్యారీడేజున్నొల్లు ఔనండి మ్యారేజైనొళ్ళందరెట్లుంట్రండి ఐపెయ్న తల్లారి గాజులేసుకోటం వన్నున్నయ్ ఇప్పుడయ్యేమ్ లవ్వస్ డైమండ్ గట్టిగ్ జెప్పాలంటె అసలు తాడి గూడేస్కోట్లేదు అంతే ఉంటన్న మెట్టెల్ గాని తారిప్ సాఫ్ట్వేరిలాంటి జూడండి అసలేం వేస్కోరు
ఔనవ్న్
ఆ ఎంత చ్ లుకవ్వే గదండి ఎవ్వర్కైన
అంతే గదా ఔనవ్ను పెళ్ళనేది అంతే గద వ్ య్ అదీ మన్ నా సంప్రదాయం గాబట్టి మనమట్ల చేసమ్ వాళ్ళెందుక్ జేస్తరట్లగ
ఊనౌవ్ను అన్నము
కాస్త వాళ్ళూ వాళ్ళిష్టమొచ్చినట్టు వాళ్ళకనుకూలంగ మార్చుకుంటూ
అవునవును అవున అవునండి నిజం ఇది వాళ్ళకి ఇష్ట మనం మనుషులు పెట్టుందండి అది ఇట్లా మారిపోయింది ట్రెడిషనల్ లుక్ కాదు మనం మనం పెట్టి చేసుకున్నది ఇదే ఎవరు ఫాలో అవ్వర్ పట్లేద అన్న అసలు సరి
అవును ఆ అసలు
పోతూ ఉన్నారు అసలు ఇట్లనే ఏంటండి ఇప్పుడు అవునండి ఓకే అండి అ బాయ్ అండి బాయ్ అండి